హలో హలో హలో
హలో హలో
హలో ఏం చేస్తున్నావు
ఏం లేదు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నా టైం ఎలా అయిపోతుందో తెలియదు
అదే సమస్య సోషల్ మీడియా మన టైం ని ఎక్కువగా తీసుకుంటుంది దె అనిపిస్తుంది
కొంచెం అనిపిస్తుంది కానీ ఫన్ కూడా ఉంటుంది కదా ఎంటర్టైన్మెంట్ ట్రెండ్స్ అప్డేట్స్ అన్నీ అక్కడే ఉంటాయి
అవును కానీ అందులో ఎంత ఉపయోగకరం ఉంటుంది అనుకుంటున్నావు
అన్ని కాదు కానీ కొన్ని ఉపయోగపడతాయి రెసిపీలు ఫ్యాషన్ ఐడియాస్ స్టడీ టిప్స్ నే చ్చుకున్నా
అది మంచి విషయం కానీ నెగిటివ్ సైడ్ కూడా ఉంది కదా ఇతరులతో మనల్ని మనం పోల్చుకోవ వడం
అవును అది చాలా జరుగుతుంది ఎవరో ట్రావెల్ చేస్తుంటే అచీవ్ అవుతుంటే చూసి మనం ఏం చేయడం లేదనిపిస్తుంది
నాకూడా అలా నాకు కూడా అలానే అనిపిస్తుంది కానీ వాళ్ళు చెప్పేది వాళ్ళ లైఫ్ లో బెస్ట్ పార్ట్ మాత్రమే
నిజమే వాళ్ళు తమ సమస్యలు ఫెయిల్యూర్స్ ని చూపించరు
కాబట్టి మనం మన నిజ జీవితాన్ని వాళ్ళు ఎడిట్ చేసిన లైఫ్ తో పోల్చుకోవ కూడదు
అది కాస్త ప్రమాదకరం మనం మన కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది
మెంటల్ హెల్త్ మీద కూడా ప్రభావం పడుతుంది
అవును ఎక్కువసేపు ఫోన్ వాడితే నా కూడా అలసటగా అనిపిస్తుంది
అయితే తగ్గించాలి కదా
అంత ఈజీ ఈజీ కాదు అలవాటు అయిపోయింది
యాప్స్ కూడా అలానే డిజైన్ చేశారు
మరి ఏం చేయాలి పూర్తిగా వదిలేయాలా
కాదు బ్యాలెన్స్ కావాలి
బ్యా బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి
రోజుకు ఒక గంట మాత్రమే వాడాలి అనుకుని లిమిట్స్ పెట్టుకోవచ్చు
బాగుంది నిద్రకు ముందు ఫోన్ వాడకూడదు కదా
అవును అది మంచి అలవాటు
అలాగే హాబీస్ మీద టైం స్పెండ్ చేయాలి
కరెక్ట్ రీడింగ్ స్పోర్ట్స్ డ్రాయింగ్ లాంటి వాటిపైనా
నేను ముందు స్కెచింగ్ చేసేదాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ మానేశాను
ఇప్పుడు సోషల్ మీడియా వల్ల మన ఆసక్తులు తగ్గిపోతున్నాయి
నిజమే మళ్ళీ స్కెచింగ్ మొదలు పెడతాను
చాలా మంచిది
నువ్వేం చేస్తావ్
నేను వాకింగ్కిి వెళ్తాను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను
చాలా బాగుంది ఫేస్ టు ఫేస్ కన్వర్సేషన్స్ ఎప్పుడూ బెస్ట్
ఖచ్చితంగా
మనం ఇలా మాట్లాడుకుంటున్నాం కానీ రేపటి నుంచి మళ్ళీ అదే ఫోన్ కు అలవాటు పడిపోతామేమో అనిపిస్తుంది
నిజం చెప్పాలంటే అది జరిగే ఛాన్స్ ఉంది కానీ మనం చిన్న చిన్న చేంజెస్ తు మొదలు పెడితే బెటర్
చిన్న చేంజెస్ అంటే
ఉద్ ఉదాహరణకు ఉదయం లెవ్వగానే ఫోన్ చూడకూడదు
అవును నేను లేవగానే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాను
అదే మన రోజు మూడు ని డిసైడ్ చేస్తుంది ఉదయం పాజిటివ్ గా స్టార్ట్ అయితే రోజు కూడా బాగా ఉంటుంది
అప్పుడు ఉదయం ఏం చేయా
కొంచెం ఎక్ససైజ్ మెడిటేషన్ లే దా సింపుల్ గా మ్యూజిక్ వినడం
మెడిటేషన్ అంటే నాకు బోరింగ్ గా అనిపిస్తుంది
మొదట్లో అలానే అనిపిస్తుంది కానీ అలవాటు అయిపోతే చాలా కామ్ గా పీస్ గా అవుతాయి
సరే ట్రై చేస్తాను ఇంకేమైనా టిప్స్
కీషన్ ఆఫ్ చేయడం కూడా ఒక మంచి ఐడియా
అవును ప్రతి ఐదు నిమిషాలకు నోటిఫికేషన్ వస్తే మన కాన్సంట్రేషన్ పోతుంది
ఎక్ ఎగ్సాక్ట్లీ మనం ఏ పని చేస్తున్నా ఫోకస్ తప్పిపోతుంది
నిజమే చదువున్నప్పుడు కూడా ఫోన్ డిస్టర్బ్ చేస్తుంది
అందుకే నో ఫోన్ జోన్ క్రియేట్ చెయాలి
అంటే
చదువే టైం లో ఫ్యామిలీ టైం లో లేదా ఫ్రెండ్స్ తో బయట ఉన్నప్పుడు ఫోన్ యూస్ చెయ్యకూడదు
అది కాస్త టఫ్ కానీ యూస్ ఫుల్
దీరే దీరే అలవాటు అయిపోతుంది అది కూడా
ఇంకో విషయం సోషల్ సోషల్ మీడియాలో కొ కొంత కంటెంట్ కూడా నెగిటివ్గా ఉంటుంది
అవును అన్నెసెసరీ కంపారిజన్స్ టాక్సిక్ కమన్స్ ఇవన్నీ మన మూడ్ని స్పాయిల్ చేస్తాయి
చేయాలి కదా
చె అవును మనకు ఇన్స్పిరేషన్ ఇచ్చే పాజిటివ్ కంటెంట్ ని మాత్రమే మనం ఫాలో చేయాలి
అది చాలా మంచి ఐడియా
అలాగే డిజిటల్ డిటాక్స్ కూడా ట్రై చేయవచ్చు
డిజిటల్ డిటాక్స్ అంటే
ఒక రోజు లేదా ఒక వీకెండ్ మొత్తం సోషల్ మీడియా లేకుండా ఉండటం
వావ్ ఇది చాలా ఛాలెంజింగ్ గా ఉంది కానీ ఫన్ కూడా ఉంటుంది
అవును ఆ టై లో మనం కొంత పనులు ట్రై చేయవచ్చు
లేైక్ ట్రావలింగ్ కుకింగ్ పెయింటింగ్
అవును లైఫ్ లో మ కొత్త ఎక్స్పీరియన్స్ వస్తాయి
నిజం చెప్పాలంటే మనం ఫోన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసి రియల్ లైఫ్ మిస్ అవుతున్నాము
అది నేను చెప్పాలనుకున్నది
ఇప్పుడు అనిపిస్తుంది సోషల్ మీడియా మనకు కంట్రోల్లో ఉండాలి మనం దాని కంట్రోల్లో కాదు
ఇది మాత్రం నిజం
నిజమే కదా
ఇక్క నుంచి మనం కాన్షియస్ గా యూస్ చేద్దాం
ఓకే ఒక ఛాలెంజ్ పెట్టుకుందామా
ఏమిట్టది
రోజుకు ఒక గంట మాత్రమే సోషల్ మీడియా అండ్ వీక్లీ ఒక డే డిటాక్స్
అవును బాగుందిదేదో ఎవరు బ్రేక్ చేస్తారో వాళ్ళు ట్రీట్ ఇవ్వాలి
డన్
ఈ ఛాలెంజ్ వల్ల మన లైఫ్ లో చేంజ్ డెఫినెట్లీ కనిపిస్తుంది
అవును ఎక్కువ టైం మనకు మన డ్రీమ్స్ కి దొరుకుతుంది
అదే అసల్ గోల్
సరే మొదలు పెడదాం
ఫస్ట్ మనం మన ఫోన్స్ ని సైలెన్స్ లో పెట్టుకుందాం నోటిఫికేషన్ ఆఫ్ చేసి
డన్